హలో చెప్పండి
హాయండి
ఆ ఏండి
అద
బావున్నామండి మీరు
బావున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి టిఫిన్ ఇప్పుడే వేసుకుంటున్నా
టిఫిన్ చేస్తున్నారా ఆఫీస్ క వెళ్ళడానికి రెడీ అవుతున్నట్టున్నారు
రెడీ ఇంకా కాలేదండి రెడీ కావాలి నైన్ థర్టీకిి స్టార్ట్ అయితాం నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ రెడీ కావడానికి టెన్ థర్టీ
మికు డ్యూటీ మ్ హుమ్
వన్ వన్ టు టూ థర్టీ లంచ్ త్రీ టు ఫైవ్ ఆఫీస్
ఆహా ఓకే ఓకే ఇంకా అండి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయా మీకు పండుగ వస్తుంది కదా ఉగాది పండుగ
అవును వస్తున్నా య్
హాలిడే ఉంటుంది అ అవునండి ఎలా చేస్తారు మీరు మీ దగ్గర ఉగాద్
ఉగాది ఇంమ్ చాలా ఉంది గ్రాండ్ గా చేస్తాం మా దగ్గర ఉగాది పచ్చడే చెస్ నమో
ఆ
ఆ దాన్ తోనే స్టార్ట్ అవుతుంది చిన్నపాటి పూజ లాంటిది స్టార్ట్ అవుతుంది చేస్తాం చేసుకుంటాం తర్వాత నాన్ వెజ్ ఏమన్నా చేసుకొని తింటాం
ఉ హు మీ దగ్గర పూర్ణాలు అవి చేస్తారా అండి ఉగాది పండక్కి
చేస్తాము అండి
చేస్తారా మన తెలుగు సంవత్సరం మొదటి పండుగ కదా ఉగాది
అవును అవును పూర్ణాలు చేస్తారు చేస్తాము అది చెప్ పతి లాగ ఉంటది ఒకటి
అక్షల అండి
ఉ బచ్చలు ఉ భక్షాలు కూడా చేస్తారు గనీ తినడం మాత్రమే చేస్తా నేను
మీగతయన్ని మీ మేడం చేస్తారేమో
అవును
మీరు ఓన్లీ జస్ట్ తినడం
అంతే
అంతేనా అండి
అంతే మీరు
మేము మేము కూడా చాలా బాగా చేసుకుంటాము ఉగాది పండగ
ఏం చేస్తారు బాగా అంటే
ఇంకా పండుగ అలానే పూజలు అవి ఇవి అన్ని చేసుకుంటాం అండి మన తెలుగు సమాచారపు మొదటి పండుగ కదా
అవును అమ్మ
ఉదయానే లేచి అందరు తలాంటు స్నానం జేసి చేసుకొని దేవుడి పూజలు మామిడి తోరణాలు కట్కు గోడము ఉగాది పచ్చడి చేస్తాము బాగా
ఎట్లా చేస్తారండి ఉగాది పచ్చడా
ఉగాది పచ్చడి మేము కొత్త కొండలో ప్రిపేర్ చేస్తామండి ఉగాదిపత్ పచ్చడా ఇంకా షెడ్ రుచులు ఉండాలి గదా మనకు ఉగాది పచ్చడి అంటేనే షెడ్ రుచులు కదా
షడ్రుచులు అంటే ఆరా ఏడా
ఆరండి షడ్రుచులు ఏడా మీ దగ్గర
అ
ఆహా
ఏమేమి ఉంటాయండి ఆరు రకాల అంటే ఏమైనా ఐడియా ఉందా
మా దగ్గర అయితే ఆరు రకాలు చెప్తా అండి అవి కూడా కొత్త కుండ తీసుకొచ్చి మనకు ఈ ఈ టైం లో కొత్త చింత పండు దొరుకుతుంది కదా కొత్త చింత పండు కొంచెం కడి కడిగి నాన పెట్టేసుకొని రసం తీసుకు కోవాలండి ఆ తర్వాత షడ్ రుచులు ఇప్పుడు ఇవే ఉప్పు కారం తీపి వగరు చేదు పులుపు
ఊహు
వీటితో మనము ఉగాది పచ్చడి తయారు చేసుకుం కొంచెం బెల్లం వేస్తామండి బెల్లం వేస్ పెడతాము కొంచెం ఆరు రుచులు అయితే కంపల్సరీ ఉం ఉండాలి మనకు ఉగాది పచ్చడిలో
అలా తయారు చేసుకున్నాక ఇంకా పూర్ణాలు భక్షాలు అవి ప్రిపె పే చేస్తాము అసలయితే ఉ ఉగాది పండగ అంటే నాన్ వెజ్ తినకూడదండి మేమైతే తినడానికి ఇష్టపడము తప్పని పరిస్థితలలో ఇంకా అవును తప్పని పరిస్థితిలలొ ఈవినింగ్ అయినా అలా తీసుకుంటాము
ఉహు
పులిహార పులిహార చేసుకుంటాము మామిడి పండ్లు మామిడి కాయ వస్తుందిగద మనకు అలా అలా ఇంకా పూజలు చేస్త కోని రిలేటివ్స్ని కలవడము. లేదంటే ఈ రిలేటివ్స్ ని ఇన్వైట్ చేయడం ఇన్ ఇంటికి
ఆహా మమ్మల్ని పిలుస్తారా అండి.
పిలుస్తామండి మిమ్మల్ని తప్పకుండా
ఆ
కానీ నాన్ వెజ్ అయితే అండి.
మీ షడ్రుచులో రుచు రుచి చూడాలనుంది మాకు
ఆ కంపల్సరీ తప్పకుండా పిలుస్తామండి మీరు రావాలి.
తప్పకుండా వస్తాము.
ఆ అదే ఆ తర్వాత ఇంకా ఇంకా అదే ఆ రోజు అట్లాంతా చుట్టాలతో సరదాగా గడిపేస్తాము.
ఓకే ఆ హౌ
మీరు శ్రీరావలం మేము ఇక్కడే అండి ఉండేది.
హ
మీరూ ఇంక ఆ శ్రీ శ్రీరామనవమి ఎలా చె ఎలా చేసుకుంటారు సెలబ్రేషన్స్ ఇప్పుడు ఉగాది తర్వాత మళ్ళీ శ్రీరామనవమి వస్తుంది కదా టెంపుల్ కి వెళ్తారా
మేము ఉదయాన్నే టెంపుల్ కెళ్తాము. వెల్లోచ్చాక మామూలుగా అక్కడే పూజ చేసుకుని ఇంటికి వచ్చేస్తాం.
అదే దేవుడి కళ్యాణం బాజరుగుతుంది కదా రాముల వారి కళ్యాణం.
రాముల వారి కళ్యాణం అంటే బొ టీవీలో చూస్తాం లైవ్లో
ఆహా టెంపుల్కీ ఎళ్ళరా అండి భద్రాచలం లో బాజరుగుతుంది కదా రా ముల కళ్యాణం.
అది బాగా జరుగుతుంది కని అక్కడ చాలా రష్ ఉంటరు ఆ రోజు చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
కష్టమేఅండి చిన్న పిల్లలు ఉంటే చాలా కష్టం వెళ్ళడం కానీ అక్కడ ఇంకా మనము స్పెషల్ టిక్ కెట్ తీసుకుంటాం కదా స్పెకి స్పెషల్ టికెట్ తీసుకొని లోపల ఎంట్రీ ఐయిపోయాక ఇంకావ్ టోట్ టల్ ఇంక దేవుడి పైనె కాన్సంట్రేషన్ ఏకాగ్రత అంతా చాల బాచేస్తారు అక్కడ కూడా
అవునా మీరెప్పుడైనా ఎళ్ళారా
ఒకసారాల వెళ్ళామండి ఇప్పుడు కొంచెం దూరంలో ఉన్నాం కదా వెళ్లడానికి పాజ్బుల్ అవ్వట్లేదు
కె అంటే శ్రీరామనవమి రోజే ఎళ్ళారా మీరు
అవునండి ఇంక దేవుడి ఒమాత్ దేవుడి రాపులవారి కళ్యాణం అంతా చూసి
ఆ
అక్షింతల్ అవునండి అవును చాలా బావుంటుంది అండీ దేవ్ అంటే మార్నింగ్ టైం లోనే జరుగుతుంది టువెల్ వరకు
ఆహా
ఇంకా ఈ మనం అంటే ఇప్పుడు టీవీలో చూసి అంటే మధ్యలో ఏదో ఒక పని ఏదో ఒక ఫోన్ కాల్ రావడం అలా డిస్టర్బ్ అయిపోతుంది తాము డైరెక్ట్ వెళ్ళి చూసాం అనుకోండి డివోషనల్ గా చాలా బాగుంటుంది
అవునవును
సరి ట్రై చెయడి అలా ప్లాన్ చేసి
మాకు సపోర్ట్ ఎవరనా ఉంటే వెళ్ళేవా ళ్ళం
ఆహా మేము కొంచెం దూరంలో ఉండి వెళ్ళలేకపో తుంద మండి మీరాయినా వెళ్తారే మనీ నీ
ఆ మీరు సజెస్ట్ చేసారు కదా ట్రై చేస
ట్రై చెయ్యండి డీ ఫ్యామిలీతో వెళ్ళిరండి
ఇంకా అక్కడ అంటే మా మాములుగా చూడడానికి ఇంకా
చూడాలా అంటే ఇంకా ఇంకా రాములవారి భద్రాచలం ఆ దర్శనం అయిపోయాక మనం ఇంకా వెళ్ళాలనుకుంటే ఒక ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ లో పర్ణశాల కూడా ఉంటుందండి రాములవారు సీతాదేవి తిరిగిన ప్లేస్ అంతా అవి కూడా చూడొచ్చు మనము వెళ్ళి టైం ఉందనుకుంటే సీతాదేవి చీర ఆరేసిన ప్లేస్ అని పసుపు కుంకుమ దంచిన ప్లేస్ అని అక్కడ పర్ణశాలలో చాలా ఫేమస్ అండి అక్కడ
ఆ ఉమ్
అవి కూడా చూసి రావచ్చు మీరు ప్లాన్ చేసి కొంటె
ఓకే మీరు కిన్నరసాని ఏప్పుడైనా విజిట్ చేసారా
చేసామండి కిన్నెరసాని అంటే ఒక టెన్ ఇయర్స్ అయితుందండి నా మ్యారేజ్ కి ముందు విజిట్ చేసాము నా మారేజ్ చవలే ఇంకా అప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఏ వెళ్ళామండి డ్యామ్ చూసాం కిన్నెరసాని నీ డ్యామ్ చూసాము బాగుంది అక్కడ కూడా లోక్ కేషన్ చాలా బాగుందండి
ఉమ్ ఎక్కడ
మీరు ఒకే రూట్ కాబట్టి మీరు మీరు ప్లాన్ చేసుకుంటే ఒకవేళ
ఉమ్ బోటింగ్ కూడా ఉందంట అక్కడ ఉమ్ జు బోటింగ్ ఉంది జూ పార్క్ లాగుంది అది కూడా వోయినం టూరిస్ట్ ప్లేస్ అది కూడా
అవునండి అవును టూరిస్ట్ ప్లేస్ మేము ఒక మ్యారేజ్ కు వెళ్ళిఉంటిమి అక్కడ పాల్వంచ అప్పుడు నా మ్యారేజ్ కి ముందు ఆ టైమ్ లో ఇంకా దగ్గర ఉంది కదా దానేసి కిన్నరసాని డ్యాం కి వెళ్ళాం
మీరే జుస్తారా మీ సార్ కి జూపియరా అండి
చూపెట్టాలండి మా సార్ కొంచెం వినరు మాట తరన్ కన్విన్స్ చేయాలి ఏక్కడికైనా వెళ్ళాలంటే
కరునిన్ చేస్తే దూసుకుపోతాడండి
ఆ అదే అండి అదే అండి స్టార్టింగ్ ప్రాబ్లమ్ మా సార్కి
రాగం
ఆ బిజీ అని టైం లేదని కొన్ని సెకండ్లు తీస్తారు అట్లా మా సార్
ఆ హమ్
తర్వాత సెట్ అయి పోచ్చారు వచ్చిందంటే తన తనే ఆ తనే బాగా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ రానంటడి తరు మా మా హస్బెండ్ తర్వాత తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసేది తనే అట్లా మాకు టూ త్రీ టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయిందండి అరే నేను ఇంట్లో ఉన్నప్పుడు రాను రాను అంటాడు నేను ఇంత బతిలాడి తీసుకొస్తా తీరా చాలా ఎంజాయ్ చేస్తారు అక్కడ ఇన్వాల్వ్ అయిపోతారు మొత్తం మొత్తం
అదే అదే ఇంత ముందు ఎక్కడనా ఎనువల్ అయిందరా
ఆ వెళ్ళామండి
ఎక్కువ ఎక్కువ ఎక్కడ ఎంజాయ్ చేసార అంటున్నారు మీరు
కాల్ టైమ్ అయిపోయిందండి నేను మళ్ళీ కాల్ చేస్తాను ఓకే